హలో బాగున్నారా బండి
ఆ బాగున్ననండి బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఎలాగ చిన్నగా పార్క్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నామండి మీరు
ఏ మేము ఇంట్లోనే అండి ఇప్పుడు పార్క్ కి వెళ్ళాంత టైం లేదు అయినా మాకు అవ్వలేబిల్ గా లేవి క్కడ
పర్క్స్ లేవా
లేవండి మేము మల్ల పార్క్స్ గానీ టెంపుల్స్ వెళ్ళాలంటే మలి తర్టీ కిలోమీటర్స్
ఆహా అవునా
కెమెల్తావ్
అవునవునండి వెదరెట్లుందాండి ఈ రోజు వాతావరణం
మీకంటే దగ్గర కాబట్టి
అవునవునండి
మాకెళ్ళాలంటే ఛార్జెసు పిల్లలు
ఆహా వాతావరణం ఎలా ఉందండి మరి
ఫుల్లు వేడి
వేడీ అవునా మాస్ సైడ్ ఈ రోజు కొంచెం వర్షం వచ్చిందండి ఒక వన్ అవర్ బ్యాకు ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వచ్చింది
వర్షం పడ్డదా, అసలు మాకెళ్ళి ఇంతవరకు ఒక్ క్కసారి కూడా వర్షం పల్లే
అవునా
ఫుల్లు అసలు ఎంత ఎండలంటే అబ్ బాయ్ సరే చాలా అన్ ఎ అన్ట్వేరు కూడా
అవున అవునండి ఈసార్ చాలా ఎండలున్నాయి మా దగ్గర కూడా రోజు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఎండ కోడ్
అవునవును అసలు అప్పుడు అప్పట్లా పోయిన సారి ఫార్టీ అంటేనే
ఎక్కువ ఉండే అవునండి అదే ఎక్కువ అనిపించింది
సే ఫార్టి సెవన్ వామ్మో
అవునవును ఈ సారి అట్లనే ఉంది
మ్మ్
అయితే ఈ రోజు కొంచెం చల్లగా ఉంది కదా అని ఆ తిన్నామండి ఈరోజు చికెన్ చేస్ త్తామండి
ఆ మాదిగూడ చికనే ఈ సండే వచ్చ్ దంటే ఎవరిదైనా మాక్సిమం
ఆ హా అవునండి నాన్వెజే ఉంటది తింటారాండి మీ ఇంట్లో మరి లేదండి ఇంకా
మ్యారిడా అన్ మ్యారిడా
ఉన్నారేడండి ఉ ఉ ఆ చేస్తున్నానండి స్టడీ చేస్ సున్నాం తింటారా అండి మరి అందరూ సరి గ నాన్ వెజ్జు
అందరు తింటారు ఈ రోజులలా సండే రోజు తిననోళ్ళు ఎ తినేదే సండే ఆ తింటారు తింటారు వాళ్ళ కోసమే చేయడం ఎక్స్పెషల్ గా వాళ్ళ కోసమే
ఆహా
ఇంగ వాళ్ళు వచ్చిర్రు సండే అదే ఇగా
అవునా ఆహా పచ్చళ్ళు అవివి పెట్టుకున్నారండి మరి పచ్చళ్ళు అవివి పెట్టు కున్నారా
ఆ పెట్టుకున్నా కంప్లీట్ అయింది ఇగ ఎందుకంటే ఇగ ఇప్పుడు వచ్చేది స్టార్ట్ అయితది గా వ వర్షాకాలం
అవునవునండి
టరిగా మమ్మీ వాళ్ళుగిన మంద రె ఏం చేస్తారండి
ఏం లేదండి అందరూ పనులల్లో ఉన్నారు
హ్మ్ ఇప్పుడేముంది అయిన ఇ ఇప్పుడేం పనులు ఉన్నాయండి
అంటే ఇవ్వేనండి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి క
ఆహా అట్లా అంటారా మరి బయటికి ఏమన్నా ఉన్నాయ్ ఏమన్నా ఎస్తారా నే
చేస్తున్నార అందరం అదే ప్లాన్ పార్క్ వెళ్దామని ఇంకొక అర్ధ గంటలో రెడీ అయి వెళ్తాం ఇంకా
ఆహా అర్ధ గంటలో వెళ్తారా
ఆహా మా ద ఆ దగ్గరనే ఉందండి బస్సెస్ కూడా వెళ్తాయి ఆ పార్క్ దగ్గరికి బస్సెస్ కుడు వెళ్తాయి కానీ మాకు ఇంకా దగ్గరనే ఉంటుంది నడుచుకుంటూ కూడా యెళ్ళొచ్చు
ఆ దగ్గెర్లేనేనా
ఓక అ ఒ ఇరవై నిమిషాలు పడుద్ది
ఇరవై నిమిషాల దగ్గరే అంటే ఎప్పుడైనా పోవచ్చు ఈవినింగ్ టైమ్ లో
అవును అవునండి అదే అండి పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా అట్లా బయట తిప్పితే కొంచెం వాళ్ళు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటది కదా వాళ్ళ కూడా మళ్ళీ హ్మ్ ఆ ఒక ఇరవై రోజులు అయితే వాళ్ళకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతాయి
ఇంకా ట్వంటీ టీడేసు
అ స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఇక వాళ్ళకి అదే ఇక స్ట్రెస్ పాపం స్కూల్స్ బయట ఆడుకోవడం అవిఇవి ఏమి ఉండవు కదా దా
అవునవును ఇది ఒక్కడి ఇవి కొంచెం సమ్మర్ వెళ్ళిపోయిందంటే
ఆ ఏటో తిరగలే అందుకని ఒకసారి అట్లా తీసుకెళ్దామని
ఉమ్ అయినా ఇప్పుడు వెలడమే బెటర్ లెండి బయటికి వెళ్ళాలంటే
అవునండి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మధ్యాహ్నం అతే ఎలానో వెళ్లలేము ఆ
అవునూలెండి ఇప్పుడైతేనే బెటరు హ ఇంకెటన్న వెళ్తారా టెంపుుల్స్కినా
ఆ టెంపుల్స్ క వెళ్తామండి అంటే దగ్గరలో ఉన్నాయి శివాలయం టెంపుల్ ఉంది హనుమాన్ గుడి ఉంది అమల కామాకియ అమ్మవారి గుడి ఉంది ఆ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి అన్ని దగ్గర దగ్గరనే వెళ్ళొచ్చు నిన్న కూడా వెళ్ళినామ అండి నిన్న శనివారం కదా ఆహ హనుమాన్ టెబుల్కి వెళ్ళినం శివాలయం క వెళ్ళినం దగ్గరలోనే ఉంటుది నడుుకుంటే వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుొని
మీ మేటల్లాాలన్నా హెటల్లాాలనా ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ పెడతే గానీ వెళ్ళలేము
అవునా అట్లయితే చాలా కష్టం అండి
వెల్నే కూడాఊడి ఇంట్రెస్ట్ అ
అవునవును దగ్గరలో ఉంటే మనమై న్న వెళ్ళొచ్చు వెళ్ళి రావచ్చు దగ్గరే కాబట్టి ఆ
దూరం
ఆ
దూరం ఉంటాయి ఇక మళ్ళీ వీళ్ళని వేసుకొని తిరగాలంటే అదంటారు ఇదంటారు ర
అవును అవునండి చిన్నపిల్లలతో అలాగ ఉంటుంది అయిపోదు అవునవును హాహాహా అవునవును
మరి ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతారు
స్టార్ట్ అయితామండి ఇంకా సిక్స్ థర్టీకి అలాగా
హ మళ్ళీ ఎప్పుడు ఎప్పు అయినా
ఆ ఆ పార్క్ ఆహా లేదండి ఫైవ్ ఫైవ్ అ ఫైవ్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటుంది
నైన్ వరకు ఉంటందా
ఆ నైన్ వరకు ఉంటందండి పార్క్ లేదు లేదు లేదండి అది టికెట్ లేదు ఫ్రీ
ఫ్రీగానే
ఆ ఫ్రీగానే అక్కడ బోటింగ్ కూడా ఉంటద అంట ఒక బోటింగ్ కి మాత్రం టికెట్ ఉంటది. మనం టికెట్ చేస్ థర్టీ రూపీసు ఫార్టీ రుపీస్ అట్లా ఉంటది ఒకరికి పర్ హెడ్ ఆ పిల్లలకి పెద్దానికి పర్హెడ్ థర్టీ రూపీస్ ఫర్టీ రు సుంట్టాదండి
ఆమ్మో ఎంతా సేపు మల్లి ఎన్ని నిమిశాలు
అంటే రౌండ్స్ వైజ్ ఉంటందిడి టెన్ రౌండ్స్ అట్లా టెన్ రౌండ్స్ అ టెన్ రౌండ్స్ కి థర్టీ రూపీస్ అట్లా ఉంటంది
థర్టీ రూపిస్
అ ఇక మిగతా ఉయ్యాలలు ఉంటాయి ఆ మేము ఒక్కటి అంతే అండి ఒక థర్టీ రూపీస్తో తోని ఒక టెన్ రౌండ్స్ అట్లా ఆ ఒకటేసారి వెళ్ళేసి రావ
మ్ ఇంకా మరి రెండు సార్లు డబుల్ పేమెంట్ కదా, వస్తారా అటు సైడ్ ఎవరన్నా టూరిసం చేసే వాళ్ళు ఈ వస్తారా సైడు
టూరిజం చేసే వాళ్ళ అంటే ఇక ఇప్పుడు ఇక్కడికి దగ్గరకి ఆహా టూరిజం వల్ల ఎవరు ఉండారని ఇక దగ్గర వాళ్ళేనండి.
అంతేనా, అంటే కొంచెం బోటింగ్ అంటే పార్క్ అది ఇది ఉంటే కొంచెం పక్కపక్కన విలేజెస్ వళ్లుగినమస్త
ఉంటారు ఆ వస్తారు వస్తారు ఏమైనా పా టీస్ ఉంటాయి కదండి, బర్త్డస్ లైక్ ఆనివర్సరీ లావి ఇవి ఏమనా ఉంటాయి, అక్కడ పార్క్ లో కూడా అంటే పార్క్ ఉంటది, పక్కన గార్డెన్ కూడా ఉంటది. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు ఆ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మ్ లేదు లేదండి ఛార్జెస్ ఏమి ఉండవు పొద్దున్న కూడా ఫ్రీ నే
అయ్యో ఆహా ఇట్లా పెట్టుకునే వాటికి పేమెంట్ అడుగుతారు కదా వాళ్ళు అక్కడ చేసే మల్లిగిన
లేదు లేదు అట్లేమి ఉండదు ఇక్కడ ఒక కంపెనీ ఉంటదండి ఆ కం ఆ కంపెనీ ఉంటది కంపెనీ వాళ్ళ దే అదన్నట్టు పార్క్ అన్నట్టు కాబట్టి అక్కడ ఏ లాంటి ఒక బోట్ తప్ప మనం దేనికి కూడా అసలు మని కట్టాల్సిన అవసరం ఉండదు
బానే ఉంది మాక్ కేలా అయితే మేము అట్లా చేసినందుకు అమౌంట్ అడుగుతారు
అవునా
ఆ అమౌంట్ అడిగేసిన తర్వాతకే చేయమంటారు లేకపోతే అస్ అలోవ్ లేదు ఎంతో కొంత వాళ్ళకి పేమెం ఆ టికెట్ ఎ దానికి కూడా దానికి కూడా మన అమౌంట్ పేయాల్సి లోపలికి వెళ్ళాలి
అవునా
ప్రతి దానికి అక్కడ తిరిగేది ఏమన్న సర్కిల్స్ గని అవి ఉంటే వాటికి కూడా పేమెంట్ చేయాల్సిందే మ్మ్ పేమెంట్ లేనిది అసలు పక్ క్కువ రేర్ ఇక్కడ వెళ్ళేవాళ్ళు వెళ్ళినా కూడా ఇక ఖర్చుతో కూడిన పని
ఆహా ఆహా
ఫ్రీడమ్ అనిపియ్యదు ఫ్రీ ఉండదానికి అమౌంట్ పెట్టిన దానికి చాలా
చాలా తేడెవ్ అవునండి
హ
లేదండి ఇక్కడ ఇ మళ్ళీ ఇక్కడ ప ప ఆ ప అదేంటి మన పికాక్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నగ పీకాక్ కోకోకట్ ప్యారెంట్స్ గానీ మళ్ళా పిట్టలు కూడా అది డిరెంట్ డిఫెంట్ పిట్టలు ఉంటయి కదా అవన్నీ కూడా ఇక్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు వాళ్ళు కాదండీ కేజీలల్లో పెట్టి పెడతారుని
ఏ ఓహో అవున అవును మేము కూడా ఒకసారి అలానే వెళ్ళిన మాకు ఫిఫ్టీ రుపీస్ ఇస్ కున్నారు అవి చూడ్డానికి
అవునా
ఒక్కరికి ఆ అందుకే నేను కొంచెం వెళ్ళడానికి అంత ఇష్ట పడను ఈగ
ఆహా హా మా దగ్గర టూ హండ్రెడ్ అవున అవునండి ఇది మాత్రం నిజమేనండి.
అందుకే మాకు అంత ఇంట్రెస్ట్ అనిపియదు ఇక మీరు వెళ్తున్నార అంటే నాకు డౌట్ ఒ కడిగిన.
ఆ హా లేదండి మన దర అంత ఫీన్ అండివి ఇవి ఫస్ట్ స్టార్టింగ్ అండి బర్డ్స్ ఉంటాయి అడి
అంటే నెక్స్ట్ పోతా పోతా ఉంటే పెంచి పెడతారేమో మీ దగ్ దగ్గర కూడా
లేదండి చాలా రోజుల నుంచి ఉంది ఇది ఫ్రీగానే ఉంటది ఆ చాలా రోజుల ఉంచింది ఇక దాని తర్వాత పిల్లలు ఆడుకోనికి ఒక సైడ్ ఏమో అవన్నీ ఉంటాయి ఆ అదిందు ఉయ్యాలుఆని హైడ్ అండ్ సీక్ ఇవి ఉంటాయి కదా జారుడు బల్ అవన్నీ ఉంటాయి కదా రౌండ్స్ సర్కిల్సుు హ హా ఇవి ఒక సైడ్ ఉంటాయి, బోటింగ్ ఒక సైడ్ ఉంటుంది, గార్డెన్ ఒక సైడ్ ఉంట
అదే మూడ అంతా మరి అక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు వాటిని క్లీనింగ్ అని ఏదన్నా ఉం టే ఎవరు చెస్.
అదంతా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అండి ఆహా ఆ కంపెనీ వాళ్ళ పిల్లలు ఆడుకోనికి అలా చేశారు అన్నట్టు
అవునా ఏదో ఒకటి ఉంటది కదా అలా వాళ్ళైనా ఇచే వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా
అవునవును
అయితే బోటింగ్ వచ్చిన అమౌంట్ తోటి వాళ్ళకి ఇస్తరు కావచ్చు మేబి ఇదిక్కటి ఇక్కడ ఉందిగా
ఆ ఆ అవునండి అవునండి అవునండి ఓకేనండి మీ టైమ్ మాకు ఇచ్చినందుకు
ఓకే మేడం థ్యాంక్ యు
బాయ్ అండి
ఓకే బై